ఆ వినిపిస్తుంది ఇప్పుడు
వూ చెప్పు
ఉ చెప్పురా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా నీకు నీకే నెట్వర్క్ ఇష్యూ
లేదు రావు బాగానే వస్తాంది ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నా
నాది ఇప్పుడు వచ్చింది సార్
హ్మ్
హ్మ్ బాగున్నావా
ఆ బాగున్నా ఇందాక కూడ అడిగింది అదే అవునవును
ఊ
ఏం చేస్తున్నావు మళ్ళీ స్టార్ట్ ఆ ఎంతకు నిద్రపోతావు నార్మల్ గా రాత్రి
ఒక వన్ టూ త్రీ చెప్పలేం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా
వన్ టూ త్రీ నా ఏది పది లోపల లేదు కదా
ఉమ్ ఎప్పుడో ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అవున అది వచ్చేస్తుంది నాకైతే ఒక లెవెన్ అయినా మాక్సిమం
వచ్చేస్తది ఉమ్ టెన్ నైన్ కే వచ్చేస్తది బుక్ అయితే నా హాఫ్ అన్ అవర్ కే నిద్రపోదాం పొద్దునలేసి చదువుకుందాం అనిపిస్తుంది
ఉమ్ కానీ పొద్దున్నే లేవడానికి అస్సలు అవ్వదు ఫోర్ కి పెట్టుకుంటే ఒక ఫైవ్ కి లే ఇస్తా
నిజమే నువ్వు ఫోర్ కి పెట్టుకుంటే ఫైవ్ కి లేస్తావ్ నేను టూకి పెట్టుకునీ అసలు రాత్రి ఏం చదువను కుండ రెండుకు పెట్టుకుంటాను ఆ రెండుకు పెట్టుకొని ఆరుకు లేస్తాను ఇంకా పొద్దున్న ఆరు సిక్స్ లేసి మాడ్యూల్ అయ్యిండదు రెండు అయ్యిండదు ఏ ఏం ఉండదు అప్పుడు ఏడుస్తా చదువు
నమ్మే మాటలు చెప్పమ్మా
నీద్
ఏం చెప్పనా నువ్వు వెళ్ళగానే చదివేస్తావు. నైట్ కి రివైజ్ అయితుంది. మార్నింగ్ కి రివిజన్
ఆ బ బబబ కాదే కాదు ఇక్కడికి వస్తానా వచ్చిన వె లేదు ఇక్కడికి వచ్చిన వెంటనే క్కో ఇప్పుడే కదా వచ్చినాం. సెవెన్ వరకు రెస్ట్ తీసుకున్నాము. సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ అవర్స్ లో ఒక మాడ్యూల్ అయిపోతాది మళ్ళా ఇంకా ఒక త్రీవర్స్ కూర్చుంటే మాడ్యుల్ అయిపోతాది పొద్దున రివిజన్ చేసుకుందాము అనుకుంటా ఆ కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది అనుకో దాన్ని చాట్జీపిటి ఇప్పుడిలో ఉండే ఆన్సర్ కాకుండా మన మాడ్యూల్స్ లో ఉండే ఆన్సర్ సర్ ఎక్కడ ఉంది ఆ
ఎందుకు అలా మీరంతా మాడ్యూల్
పొద్దున చాట్జీపీటి అనే మేడం క్వశ్చాన్ చేయొచ్చు లేకపోతే ఇంకా మాడ్యూల్ లో ఉంచి రాయి రా రాసి అయితే ఎక్కువ మార్కులు ఇస్తారు కదా పర్ఫెక్ట్ గా ఉందని
ఏమో నేను ఒకసారి కూడా ట్రై చేయలే మాడ్యూల్లో
ఉహూ
ఏదో ప్రాబ్లమ్స్ తప్పితే
ఉమ్ అట్లా అనుకుంటా కానీ ఏం జరుగుతది సెవెన్ కి ఆ ఎత్తాలనుకుంటా కానీ ఎత్తను ఎవరో ఒకరు ఫోన్ జేస్తరు ఇంకా మాట్లాడతా మాట్లాడతా మాట్లాడతా తొమ్మిది అయితది తొమ్మిది అయింది సరే తొమ్మిది నుంచి పన్నెండు కూర్చోని ఒక మోడ్యూల్ అయిపోతుంది. పొద్దున్న మోడ్యల్ కంప్లీట్ చేద్దాం అనుకుంటా కరెక్ట్ గా ఇంక
రేయ్ శ్రీలీల ఒస్తుందిరా ఆ రోజు వెళ్దామా ఆ రోజు సెకండ్ డే అనుకుంటా ఫస్ట్ అవునా అంత పెద్ద పెద్ద పోస్టర్లు ఏసారు
లేద ఏదో ప్రెసిడెన్సి యూనివర్సిటీ ఇది పోస్ట్ లో ఆమె తీసేసారంట ఫస్ట్ ఇ పెట్టారంట మళ తీసేసారంట అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ బ ఊ
కుడ
ఏమో అదే డౌట్
వచ్చినా ఏం బాగోద్దులే వేరే వాళ్ళు ఎవరైనా రాని
ఆమె కూడా కరడిగానే కాబట్టి కొంచెం వాళ్ళ వైపే ఉంటది అనుకుంటా
ఆ
ఏమంత ఉండదా ఏమో అని నా ఫీ
ఊ
ఊ ఎవరేనా తెలుగు వాల్ అనిరుద్దు వస్తారంట గద అనీరిదోస్
ఆ వాడు మొహం వస్తాడు వాటి లెవెల్ ఎంత రేంజ్ ఎక్కడ
ఇట్లాంటవ లేదా ఎస్ఆర్ఎం కం తెల్లడు
అవునా అ మొన బ్యాంగ్ హైదరాబాద్ కు ఒచ్చాడ అనుకుంటా ఆ అయితే రావచ్చ అమ్మో అయితే
మేబి
ఒస్తే బాగుండును కద ఫుల్ క్రౌడ్ అయిపోతుంది అప్పుడు
కాన్సర్ట్ లా ఉండిపోదు
ఊ అవ అలాంటి వాళ్ళని పిలవాలి వీళ్ళు ఎవరో ఎమ్మెల్యే అలాంటి వాళ్ళని పిలుస్తా
పక్కన బెట్ర ఆ ర్యాప్ ట్ల ఆళ్ళని పిలుచుకొస్తారు చూడు ఆ ర్యాంప్ ఆ రాపోడు ఎవ బొడువని నేలేదు ఎక్కడి నుంచి వచ్చినాడో అని తెలిదు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు కూడా అర్థం కాదు అవును కార్తిక్ ఉంటాడు కదా అప్పుడు అదే రా ఆరెంజ్ పాటలు పడుతాడు చూడు ఆ వాడు వాడిని పిలిచిన బాగుం తుంది హేమ చంద్ర ఉంటడు కదా హేమ చంద్ర దేలుసా హ్మ్ వాళ్లందరినీ పిలుస్తే కొంచెం బాగుంటుంది కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళు వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు హ్మ్ అవును కానీ ఏమంటే మన యూనివర్స్ చలో హిందీ వాళ్లే తక్కువ కానీ వా వాళ్ళ వాళ్ళు
హ్మ్ అవును ఎక్కువ అంటే తెలుగు ఒకరు తెలుసా ఎక్కడ చూసినా తెలుగునే
నిజమే
హ్మ్ ఇక్కడ తిరుపతి బ్యాచ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇంకా
తిరుపతి తమిళనాడు మలయాళం మళ్ల్ మల్లూస్ కూడా ఎక్కువే మళ్ళా మలయాళం నుంచి ఒక్కరు ఉండరు హ్మ్ ఈ రోజు మాకొక వాట్సాప్ చాట్ దొరికింది ఇడ
ఏంటి ఓహో ఎవరిది
దాంట్లో ఏమేమో ఫొటోస్ పెట్టుకోనున్నారు చిన్న
ఆ ఫస్ట్ అయితే మన పీసీలోనే ఉండిం ది నీ ఓప్ప గూగుల్ ఫొటోస్ లో చూసి
అవున్
వాళ్ళలో ఫస్ట్ అసి ఆ సిఆర్ అనుకుంటా ఫస్ట్ సేమ్ లో ఎంత జారి తరంటే వాడు పాప్ ఆయిల్ పెట్టుకొని పట్ టుఫి
హ్మ్ బాల్ నీకు చానా క్యూరియస్ గదా ఇట్లాంటివంతా హ్మ్
అది మోహన్ గొడల్ క్లాస్ లో ఇంకా ఎక్కువ ఆ పీసీలో
అయ్యో
మీరంతా చేస్తారా నార్మల్ గా ఉంటే కాపీ చేస్తారా మోహన్ గొడలీ
కాపీ నే ఎవరు రా చేసేది ఆ భారత్ ది అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు కదా అది రాసుకు వస్తుంది అది మోస్ట్లీ ఒక్క ఒక్కసార ఒక టూ టైమ్స్ జరిగిందండి కానీ మిగతా టైమ్ అంతా అది కనెక్ట్ చేసుకునేసి
చేట్
పునేసి ఆ మల్ల డిష్ కనెక్ట్ చేసి దే అం స
మిడ్ టర్మ్ లో ఏం చేసావు మోహన్ గౌడది
మిట్టం లో కూడా సేమ్ అంతే ఫోన్
అంటే ఔటపుట్ వచ్చిందా నీకు రెండుకు
ఆ వచ్చింది రెండింటికి వచ్చింది
ఆ
నీకు రాలే
నాకు ఒక్కదానికే వచ్చింది ఇంకో దానికి వచ్చేది కానీ టైం ఉండింది లేదు దొరికిపోయేది ఎందుకులే అని ఒక
ఆమే ఎగ్జామ్ లో బాగ బయపడు పడతావే
ఏమో ఇప్పు ఇప్పుడే ఫస్ట్ లో నేను పెట్టేదాన్ని
హు అవును ఎందు కట్లా మధ్యలో ఏం దొరకలేదు గదా ఎందుకట్లా భారతీయ భయం నీకు అంటుకు పో యిందంట
అలా ఏం కాదు పక్కన వాళ్ళు పెడితే నేను పెడతారా వీడు పెట్టదు కెవిన్ పెట్టేవాడు
అవునా
ఇప్పుడు రాజేష్ పెడతాడు కానీ ఏమో
హమ్
హమ్ ఇప్పుడు కూడా తెలివదు
ఏం పట్టించుకోర్లే వాళ్ళే హెల్ప్ అడుగుతారు నువ్వుడిగి నువ్ నువ్వు పెట్టినావు అంటే నీ ఫోన్ మెల్లిగా ఇవ్వు అని వాళ్ళే అడుగు తారు కూడా
హు ఉ ఇడ స అళు చంద్రూ పెడతారు రా
ఆల్మోస్ట్ కాదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరు పెడతారు ఆ వేదాకించు వాళ్ళయితే మాస్ కాంఫి మనకు డౌట్ కూడా రాదు వాళ్ళు పెట్టినట్టు మేఘనా దగ్గర కూర్చున్నారాంటే మేఘనాకు భయం కాదు పక్క ఉన్న వాళ్ళందరికి భయం వస్తుంది అట్లా వాడుతుంది అ పక్కనే సార్ ఉంటాడు అప్పుడు తీసి రాజ
నువ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు తెలుసా అంత జాగ ఉంది ఆమెకి
మళ్ మడ పెట్టుకుే ముక్కలు బొక్కలు అనీ బయటకి గలిజ్ కనిపిచ్చేస్తే ఉ అసలు బధు అయితే భయపడుతు త్త చూడు మేఘన అంటే ఆ మొదప ంది కానీ మధ పెట్టకపోయినా కూడా పక్కన హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ మేగన ఉంటుంది అటువైపు కణసగర్ ఉంటాడు ఆ వీళ్ళందరరు హెల్ అపిల్లకి ఎక్కడ ఎగ్జామ్స్ లో అపిల్లకి అదృష్టము అచివేసి పడుతు
ఒక్కొక్క లెటర్ కూడా చూసి చూసి రాస్తార వాళ్ళే రాసే టైమ్ఉండదు ఉ కో ఇంకా ఈ దీపాక అయితే ఫుల్ ఫాస్ట్గా రాసి వాడికి వచ్చింది రాసి వెళ్ళిపోతాడు వాడు ఒక ఏమోమెంట్ మెంటల్నా కొడుకు
అసలు క్వశ్చన్ ఓటు వస్తుంది ఆ మనం నేర్చుకుని ఒకటి ఉంటుంది వాళ్ళ రాసేది ఒకటి ఉంటుంది
నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప చెపోచ్చురా అదే అడ్వాంటేజ్ జంతే వాడికి వాడిది తప్పున్నా ఫ్యాకల్టీదే తప్పు ప్పనేస్తాడు వాళ్ళు ఎందుకులే అని ఏచ్చేస్తాం బుక్స్
మ్మ్
కరెంట్ వచ్చింది నిజం
మ్మ్
ఇంకేంది సమాచారాలు
ఇంకేంరా
చెప్పండి వింటా ఎలా ఉంది లైఫ్ లైఫ చెస్ సెమిస్టర్
అబ్బా నీకెట్లుంటదో అట్లనె కదా నాకుంటది సేమ్ సె
ఏమో ఈ ం బాగుందేమో మీకు అని చెప్
బావుందా
ఆ
మ్మ్ ఫియార్ కూడా ఎట్లా రెండు పీరియడ్లు వచ్చింది కాబట్టి అట్లే అనిపిస్తుంది లాస్ట్
మ్మ్ ఫస్ట్ నాలుగో ఐదో ఉన్నీందిరా రాను రాను ఇలా చేసేసారా అంటే ఎలక్టివ్ కోర్స్ లా యాడ్ సెస్నారూ ఆ ఇదిలా ఒకటిలా వేస్ట్కే వేస్ట్ ఒక్కనా కొడుకును మడం వినరసలు వాళైనా కొంచెం వినేవాలేమో వీడు ఎవడో వీడు ఎంత ఆ స్ట్రిక్ట్ రా నాయ్ ఇద ఒళ్ళు అల్ హా
నిజమే అసలు బక్క పీసు
సరేరా బాయ్
మ్మ్ సరే మళ్ళీ చేస్తలేరా మ్మ్